హలో హలో సార్
మేడం ఎలా ఉన్నారు
బావున్నాన్ సార్ మీరు
నేను బావున్నాను మేడం
ఏం చేస్తం ఏం లేదు ర్ ప్రజెంట్ ఖాలి ఏ మమ్మీ షాప్కెళ్ళి అలా వచ్చాను
ఊహూ షాప్ అంటే ఏమేమి ఉంటాయి మేడం ఐటెమ్స్
అన్ని కిరానం సామాన్ అన్నీ అవైలబుల్ గా ఉంటాయి
అహీ కిరాణం సామాన్ అంటే ఈ చాక్లెట్స్ బిస్కెట్స్ సిగరెట్స్ అలాంటివి అమ్ముతారా
ట్లు బిస్కెట్స్ సిగరెట్స్ షుగరు పప్పులు కూరగాయలు
డ్రింక్స్ కూడా అమ్ముతారా మేడం
కూల్ డ్రింక్స్ బిట్ ఓన్లీ కూల్డ్రింక్ సండ
మిల్క్ కూడా అమ్ముతారా
ఆ మిల్క్ కూడా అమ్ము మిల్కే ఎక్కువ సేల్ అవుతది
ఉహు ఎంత పడుతది మేడం మీక్ ప్యాకెట్
ట్వంటీ ఎయిట్ సార్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్
ట్వంటీ ఎయిట్ ఏమొస్తది మేడం మిల్ ఒక్కటే కంపెనీది మరి
అది దొడ్లా అవేం తిరుమల
ఆ
శక్తి
మీకు ట్వంటీ ఎయిట్ పడితే మీరు ఎంతకీ
థర్టీ థర్టీ
థర్టీ టూ రూపీస్ ప్రాఫిట్ కా
ఆ అంతేముండదు సార్ కూల్ డ్రింక్ధీ దానికి గోల్డ్ ఒచ్చేసి థర్టీ ఫైవ్
మీకు పడేది టూ రూపీస్ ఏ నా
అంతే ఉంటది
స్మాల్ ప్యాకెట టెన్ టే ట్వెల్వ్ టెన్ పడుతది ట్వెల్వ్ కీ అమ్ముతారా
లేద్ లేదు అదీ నైన్ రూపీస్ పడుతది వన్ రూపీ ఉంటది దాని మీద
టెన్ రూపీస్ కి అమ్ముతారా ట్వెల్వ్ కీ అమ్మొచ్చు కదా మేడం
ఆ అమ్మ నీకి ఛాయిస్ లేదు వేరే వాళ్ళ షాప్ వాళ్ళు వస్తారు ఇగ
ఊ
కస్టమర్స్ రారు మళ్ళ
హ్మ కందిపప్పు ఎంత ఉంటుంది కేజీ ఇప్పుడూ
సర్
కందిపప్పు ఎంత మేడం కేజీ
అదీ తెలీదు సర్ మాక్సిమం వన్ సిక్స్టీ ఉండొచ్చు
ఊ
ఇంట్లో ఉంటే అమ్మ తీసుకొస్తది సామాన్, మనం కాల్ చేస్తే వాళ్ళే వచ్చి ఏసి వెళ్తారు అమ్మ చూసుకుంటారు, ఎప్పుడో ఒకసారి నేను ఎళ్తా
హ్మ హు
మ్
డైలీ అంతా ఇంట్లో ఖాళీ గానే ఉంటార ఐతే
డైలీ ఖాళీ గా ఇంట్లోనే ఉంటాం ఇన్స్టాలో రీల్స్స్ చూస్ కుంటు యూట్యూబ్ లో సిరీస్ చూస్తూ షార్ట్ ఫిలిమ్స్ చూస్ కుండవచ్చు
లంచ్ డిన్నర్ మీరే ప్రిపేర్ చేస్
ఆ నేనే ప్రిపేర్ ట చేస్తాను
మ్ బాగ చేస్తారా మొత్తం లేకపోతే
బానే చేస్తాను సార్ నాన్ వెజ్ బాగ చే స
మ్ హు
మ్ నాన్ వెెజ్ పాగా
బిర్యానీ ఎలా చేస్తారు మేడం
చికెన్ ప్రాసెస్ చెప్పాల సార్
అవును మేడం
మీరు బాగా చేస్తారు కదా, అంటే మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మాది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మేము చికెన్ని అంటే డీప్ ఫ్రై చేస్తాము, ఫస్ట్ అన్ని ఆ చికెన్కి అన్ని పట్టిస్తాము. కారమో ఉప్పు ఆయ లా ధన్యాల పొడి మయంజలి కరిమెతుల పొడి, మసాలా పొడి, ప అవన్నీ కొంచెం అల్లంతో సహా అన్ని పట్టించేస్తాం పటిచ్చి కొంచెం హఫ్ అన్ అవర్ పక్కకి పెడుతం పెట్టి అది పైల్లో వేయించుతాం సార్
మ్
చేసా అది పక్క పె ఆ చికెన్ పీసెస్ పీసెస్ని ఆయిల్ ఆ ఆయిల్ లో మంచి బ్రౌన్ కలర్ వచ్చ వరకు ఫ్రై చేస్తాం ఫై చే ఇకా మళ్ళా వేరే డిష్ పెట్టేసి దాంట్లో ఆయిల్ ఆనియ స్ మి చ్చి బగారా సామాం ఉ క్కడ్ చూడండి
మ్మ్
అవన్నీ మసాలాస్ గిట్లావన్నీ యాడ్ చేస్తాము యాడ్ చేసి కొంచెం వేయించుతాం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు
బ్రౌన్ కలర్ వచ్చేంతవరకే ఇప్పుడు దీంట్లో అల్లం చిన్నఎల్లి పాయలు అయి ఎయ్యర
వేస్తాం చెప్పాను సరే వేస్తాము దీంట్లో ఇప్ ఇప్పుడు మళ్ళా ఇప్పుడే దీంట్లో వేస్తాము అల్లం వెల్లుల్లి పేస్ట్
మ్మ్
ప్పు కారం మళ్ళా దీంట్లో దా మసాలాలు అనేసి కోతిమీర పుదీనా అవన్నీ వేసి వేస్తాము వసాక కొంచెం ఫ్రై అయ్యాక పేరుగ వేస్తాము
పెరుగు
ఉ పెరుగు
హ
పెరిగేసి యాడ్ చేసి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ దా హాఫ్ అన్ అవర్ ఏం కాదు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఫ్రై సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తాము చేసాక కొంచెం రైస్ హాఫ్ బాయిల్డ్ రైస్ ఉంటుంది కదా
ఆ బయిల్ రైస్
ఆ కొంచెం దా ఇప్పుడు పీసెస్ ఉన్నాయా
ఆ తీసెస్
ఆ కొంచెం ఇవి పీసెస్ కూడా కర్రీలో వేయించి ప మళ్ళా వేయించిన పీసెస్ మళ్ళా పక్కవ పెడదాము పెట్టి దీంట్లో కొంచెం రైస్ దాని మీద రైస్ మ మస్తా
ధన్యాయం బిర్యానీ అంటారు మేడం
దన్నే బిర్యానీ అంటారు బాగుంటది ట్రై చేయడి కాచి బిర్యానీ ఫ్రై బిర్యానీ అంటారు బాగుంటుంది
మేమేం చేస్తామంటే
చేయాలంటే అంత హెవీగా మేము ఇప్పుడు ఇలానే చేసుకుంటాం బాగుంటుంది అనేసి
నేను ఆ ప్రాసెస్ చెప్తాను తరాల ట్రై చేయండి
చెయడి
మామూలుగా కర్రీ చేస్తారు కదా అలా ముందు చికెన్ చేసే జం మ్యాగ్నైజ్ చేసిన తర్వాత మామలుగా కూర ఎలా వడుతారో అలా ఆ చికెన్ కర్రీ వండినట్టు వండేసయండి ఒకదా ఏమో రైస్ అంటే వాటర్ బాయిల్ చేయండి ఒకదాంట వాటర్ బాయిల్ చేసి మీరు ఏమైనా రైస్ వయ్యాల అనుకుంటున్నారు ఆ రైస్ బాయిల్ అయిన వాటర్ లో ఇదిడి వేసిన తర్వాత ఆ వాటర్ లో రైస్ కుక్ అవుతుంది ఓ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అలా కుక్ అయిపోయింది
హ
దాని తర్వాత ఈ చికెన్ కర్రీ చేసేస్తారు కదా
ఆ అయిపోద్దా
ఆ చికెన్ క్రీ చేస్తారు కదా కర్రీ తీసిన కర్రీ చేసిన ప్రతి ఐటమ్ తీసేసేయయండి చికెన్ పీసెస్ పోటీ దాంట్లో మసాలా కింద మొత్తం గ్రేవీ మొత్తం ఉంటది కదా గ్రేవి ఉన్నదా దంట్లో మీరు ఎంత అయితే బియ్యం ఇక్కడ యాడ్ చేసారో దానికి వాటర్ పోయాలి కదా లెవల్ గి ఆ లెవెలింగ్ వాటర్ దీంట్లో పోసేసేయండి
మ్మ్
పోసేసేసి ఇక్కడ బాయిల్ అయిన రైస్ ఇప్పుడు దీంట్లో బాయిల్ చేస్తాం కదా ఇంకో దాంట్లో ఆ రైస్ తీసేసి నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిద్ది కదా ఆల్రెడీ
అవును
ఇక్కడ కర్రీ చేస్తాం కాబట్టి కర్రీ ఒక నైన్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ కర్రీ కూడా బయటికి తీస్తాం కాబట్టి కుక్ క్ అయినా రైస్ దాంట్లో వేసేసేయండి దేన్ అట్ల్ అయితే మీరు వాటర్ బాయిల్ చేసి ఆటరు మీకు సమానంగా పెడతారు కదా
మ్మ్
అంటే ఎంత రైస్ వేసుకున్నాము అన్ని నీళ్ళలు పోసుకోవాలి అని సమమ్కు పెడతారు కదా
అవును
ఆ కర్రీలో దా కర్రీలో ఇప్పుడు నీళ్ళు పోస్తారు కాబట్టి ఆ రైస్ తీసి దాంట్లో వేసేసేయండి
ఇది మీరు చెప్పింది సింపుల్ ప్రాసెస్
చికెన్ వేసేసేయండి ఇప్పుడు చికెన్ కలరు పోదు చికెన్ అట్లా ఉందో అట్లానే ఉంటది టేస్ట్ బాగుంటది కొంచ్ అట్టా పెట్టేసి లైట్గా సిమ్ లో పెట్ ట్ సేయండి ఓ టెన్ మినిట్స్ ప్రిపేర్ అయిపోయి ఈ కర్రీ బా ఇట్ట బిర్యానీ బాగుంటది
మేము ఎప్పుడు చేసినా ఇలానే చేస్ ము కొంచెం లాంగ్ ప్రాసెస్ చైనా కూడా కొంచెం పిల్లలు కూడా అంత పచ్చి పచ్చిగా లోపల ఉండకుండా ఫ్రై మన ముందే ఫ్రై చేస్తాం కదా ఆ పీసెస్ తినడానికి ఇష్టపడతారు అన్నమాట
అట్లా బాగుంటది మేడం
ట్రై చేస్తాను సార్ కంపల్సరీ ఇంకా మీరు వంట మాస్టారా
లేదు మా అమ్మ వాళ్ళు చేస్తామంటే చూస్తాంట
మీరు కూడా చేస్తారేమో ఆ
హ్మ్ హు నాకు రాదు అస్సలు
అవునా
మ్మ్ హ్మ్ నాకొచ్చేది రైస్ రైస్ ఒకటి ఎగ్ కర్రీ అయ్య స్తాను అంతే
అవునా
ఆ
మేము ఈ వెజ్ ఐటమ్స్ నాకు సరిగా ప్రిపేర్ చేయనికి రాదు ఓన్లీ సాంబార్ అంతే
సాంబార్ చేస్తారా
ఆ సాంబారు మ్యాంగో రసం ఉన్ ఉంటది చూడండి టే అంటే ఇప్పుడు మామిడి ఇంకా ఎలా ఉంటాయి చూడండి వాటి తోటి సాంబార్ చేయొచ్చు
ఆ
రసం ఆ మ్యాంగో రసం అంటారు
అదేలేండి మ్యాంగో రసం బాగా చేస్తార
మ్మ్
ఎప్పుడైనా బిర్యాని చేసినప్పుడు పంపిస్తారా పార్సిల్
పంప్ బాపట్ల పంపియాల పంపిస్తానులేండి సార్ కంపల్సరి
కొరియర్ చేస్తారా కొరియర్ అయ్యి వచ్చే సరికి కరాబ్ అయిపోతది ఒక రోజు రెండు రోజులే కదా ఉంది
మ్మ్ హు మీ రంజాన్ కి స్పెషల్ బిర్యానీ
అవునండి
మ్మ్ దమ్ బిర్యానీ
హ్మ్ ధమ్ బిర్యానీ అలా చేస్తా తరు త్రీ టైప్స్ ఉన్నాయి ము కర్రీ చేేసిన దాంట్లోనే రైస్ వేసేసి జీ చేసేస్తారా రైస్ ఉడికించేసి మ్మ్ అంటే ఒక దాంట్లో కర్రీ చేసిన తర్వాత మొత్తం చికెన్ తీసేసేసి దాంతో ఎంతయితే బియ్యం పోస్తంది. దానికి సమంగా నీళ్లు పోసేసి అవి వేడి చేయాలి ఇంకో బాయ్ ఒక దాంట్లో వేడి చేసిన నీళ్ళల్లో రైస్ వేసేసి, నైన్టీ పర్సెంట్ ఉడికిపోతాయి. రైస్ వచ్చేసి ఆ రైస్ చికెన్ రెండు ఒకేదాంటో వేసా మనుకో, కలరు కలరు చికెన్ కలర్ కూడా పోదు. కర్రీకి మొత్తం తగిలి ఉండేది కదా. పీసెస్ కి మొత్తము తినడానికి బాగుంటది. నైన్టీ పర్సెంట్ కుక్ అయిపోయది, కాబట్టి కింద గ్రేవీ మొత్తం కలుపుకున్న తర్వాత రైస్ కి పైన పైన చికెన్ పీసెస్ వేసేస్తాను.
ఇప్పుడు ఏంటి హోటల్స్ లో ఇప్పుడు బిర్యానీ తీసుకున్న ఏది తీసుకున్న అంతా పచ్చి పచ్చిగా రావడం వల్ల. మేము ఇట్లా ఫ్రై చేసుకోని చేస్తామన్నమాట
ఒకసారి కర్రీ కర్రీ చేసుకున్న వాల్లు ట్రై చేయండి బిర్యానీ ఒకసారి.
కాగల ఈ సారి
మళ్ళీ ఎప్పుడు సండే చేస్తారా బిర్యానీ.
ఆ సండే
సరే నేను వస్తా ఖమ్మం కి అయితే సండే
ఓకే సార్
సరే మేడం అయితే
ఓకే ఓకే ఓకే బాయి సర్
గుడ్ నైట్